హలో
ఆ హలో అండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి బాగున్నారా అండి
ఆ బాగున్నా అండి బాగున్నా మీ పనంత అఇందా అండి
అయిందండీ కానీ నీ ఇంతముందు మీరు నాక్ కాల్ చేసారు కదా అండి కానీ అది నెంబర్ చూపియలేదండి
అవునా అండి ఏమో అండి నాకు తెలిదు
మీకు చూపించిందా అండి
ఆ ఏమోండి నాకు కూడా తెల్వదు నేను అంత చూడట్లేదు ప్రత్యేకంగా ఊర్కే మాట్లాడ్తున్నాము ఉహ్ చె-చెప్పండి ఇంకేం జేస్తున్నారు అంటే సాయంత్రం పనులన్ని ఏమన్నా స్టార్ట్ చేస్తున్నారా
సాయంత్రమంటే ఏం లేదండి ఇంకా మేము ఆడుకుంటామండి
ఉహూ ఆడుకుంటారా ఏం మాట్లాడుకుంటారండి
ఖోఖో కబడ్డీ అని ఆడ్కుంటారు కదండి అలాంటి ఆటలు ఆడ్కుంటామండి ఇంకా ఇన్డోర్ గేమ్స్ కూడా ఆడ్తామండి క్యారంమ్ లూడో చెస్ స్నేక్ అండ్ ల్యాడర్ అని ఇవన్నీ ఆడ్తామండి
అవునా అండి మీకే గేమ్స్ అంటే చాలా ఇష్టం
ఉహ్ నాకు లూడో అంటే ఇష్టమండి
అవునా మీ డ్యాన్ చేస్ సారండి ఏమైనా ఆ-ఆ చేద్దామననుకుంటారా డ్యాన్సెస్ అట్లా ఏమన్నా భరతనాట్యం నేర్చుకోవడము అట్లేమన్నా ఇంట్రెస్ట్ ఉ నేర్చుకున్నా అంటే ఏమన్నా ప్రదర్శనలిచ్చారా
ప్రదర్శనలంటే ఇయ్యలేదు గానీ ఓన్లీ నేను సమ్మర్లోనే నేర్చుకుంటానండి ఎందుకంటే ఇప్పుడు అంటే నార్మల్ ఇప్పుడు చదువుకోవాలి కదా అండి కాట్టి ఇప్పుడు వీలు కాదు అందుకనే సమ్మల్లోనే నేర్చుకుంటానండి
ఔనా సమ్మర్లో నేర్చుకోండి అవి చానా ఎందుకంటే చాలా మంది నేర్చుకోవాలనుకుంటారు గాని కొంతమం దికే అవకాశం ఇస్తాడండి భగవంతుడు ఎందుకంటే ఆయినే ఆజ్ఞ లేనిది ఏది జరగదు గదండి మా పాప గూడా మేము నేర్పిద్దామని చూస్ సున్నాము మా పాప ఆల్రెడీ నేర్చుకుంది ఇంకా
కూచిపూడియా అండి భరతనాట్యమా
భరతనాట్యమండి కూచిపూడి అనేది అదొక కళ భరతనాట్యం అనేది అదొక కళ భరతనా కూచిపూడి కంటే భరతనాట్యం చాలా హార్డ్ ఉంటంది కదండి మీకు ఐడియా ఉందా
కాన కూచిపూడి అనేదేమో ఓ ఆ-ఆంధ్ర అంటారు కానీ భరతనాట్యమేమో వేరే తమిళనాడు స్టేట్ అని అంటారండి
ఔనండి తమిళ కూచిపూడనేది ఆంధ్రకు సంబంధించింది
ఆంధ్ర తెలంగాణ సంబంధించి
భరతనాట్యం అనేది వేరే తమిళనాడు చెందిన నాట్యమండి అలా కూడా చాలా ఇప్పుడు మనం ఏ విధంగా ఇంటరు టెన్ టు అట్లుంటదొ ఇళ్ల కూడా డిగ్రీస్ ఉంటాయట దీంట్ల కూడా సర్టిఫికెట్స్ ఉంటాయని మాకు డాన్స్ మాస్టర్ చెప్పారు
ఔనండి అయితే మా డ్యాన్స్ క్లాస్లోనేమో హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని ఉంటదండి అయితే దాంట్లో ఏంటిదంటే పైసలు కట్టి చేపియాలండి డ్యాన్సు అయితే ఇప్పుడు గిన్నెజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లానే అది కూడా అం అంత ఏమంటారు అంత హై పొజిషన్ ఉన్నట్ట అది అది అందుకుంటే ఇంకా డ్యాన్స్లో మొత్తం ఇంకా వాళ్ళిట్లా మాస్టర్ అన్నట్టు
ఔనా
ఆ కానీ కొత్త కొత్త నేర్చుకున్న వాళ్ళని చేపియలా అండి. అంటే ఇప్పుడు చాన ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళని చేపిచ్చారండి అది
అవునా అండి అంటే అది గుడా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్లానా
ఆ అవునండి అంటే ఇప్పుడు ప్లేయర్స్ ఉంటరు గదా. అండి క్రికెట్ ప్లేయర్స్ అయినా ఇప్పుడు షటిల్ ప్లేయర్స్ ఐనా వీళ్ళందరూ ఉంటారు కదండి. వీళ్ళకొచ్చే అవార్డు ఇప్పుడు కూచిపూడి వాళ్ళకు కూడా వచ్చేట్లా చేస్తున్నాడు అన్నట్టు
అవునా ఇది చాలా నాకు కూడా తెలిదండి. మీరు చెప్తుంటే వింటున్నా.
అంటే భరతనాట్యంలో కూడా ఉంటాయి కావచ్చు. తెలియదు కానీ కూచిపూడిలో అయితే ఉంటాయండి.
ఆ భరతనాట్యంలో కూడా ఉంటాయిట. ఏమో సర్టిఫికెట్స్ వస్తాయి. అందులో డిగ్రీ పట్టా లాగా ఏమన్నా పట్టాలు కూడా ఇస్తారట. ఫ్యూచర్ లో ఏమన్నా చిన్న పిల్లలు గుడా నేర్పియాలంటే కూడా నేర్పి వచ్చు డాన్స్ క్లాసెస్ పెట్టుకోవచ్చు. అవన్నీ ఉన్నాయాటండి. నాకు మొన్న డాన్స్ ద్వారా చె టారు
ఓహో ఇంకా ఇంక నేను కరాటే గుడా నేర్చుకున్నానండి కరాటే
ఉమ్ హు ఇంకేమన్నా నేర్చుకున్నారా అండి. అంటే మేము చిన్నగున్నప్పుడయితే మేము మంచిగా ఆ కచ్చకాయలు ఆడుకునేది మీరు ఆడతారా
ఏమో అండి మాకు అష్టాచమ్మ ఆడతామండి ఒక్కొక్కసారి
ఉమ్ వీకెండ్ లాగా ఆడతారా
ఇంట్లో ఉందండి స్నేక్ అండ్ ల్యాడర్ లూడో అవన్ని ఉన్నాయండి. బిజినెస్ కూడా ఉంద అండి.
ఉహు బిజినెస్ వచ్చి నా ఫేవరెట్ అండి చిన్నగ ఉన్నప్పుడు మా అన్నయ్య ఇచ్చాడు నాకు బర్త్డే గిఫ్ట్ లాగా ఆ ఊర్లో కొనడము హోటల్స్ కట్టడము బంగ్లాస్ అది చాలా అంటే చాలా బాగుంటది ఇంకా అమౌంట్ అదేంటి రూపీస్ బ్యాంక్ అని ఒకరు ఇద్దరు ప్లేయర్స్
అవునండి అవునండి ఇంకా ప్లేసెస్ కొనడం కూడా ఉంటది కదా అం
ప్లేసెస్ సిటీస్ కొనడం ఆ విధంగా వేరే ప్లేయర్ చెందబడితే ఫైన్ కట్టడము
ఇంకా అన్ ఆ ఇంకా మేము ఆడుకునే గేమ్స్ అంటే ఇప్పుడు నార్మల్ ఏమంటారు చెమ్మ చెక్కలు ఇంకా ఇంకా మా మా చెల్లెలు అయితే టామన్ జెర్రీ అని అలాంటివివెవో అ ఆడిపిచ్చేదండి ఇప్పుడైతే
అవునా అండి మీరు మాట్లాడుతుంటే తమాషగా ఉంది. నాకు ఎందుకంటే చా చిన్న ప్పడి జ్ఞాపకాలన్ని గుర్తు చేస్తున్నారు మీరు అవునా అండి. పులిహోర తింటర అండి మీరు.
హలో అర్థం కాలేదండి.
పులిహోర పులిహోర నిమ్మకాయ పులిహోర మామిడి పులిహోర అట్ల తింటారా అంటే అందులో ఏదిష్టంమండి అందులో మీక్ అందులో మీ కు ఏది అంటే ఏది ఇష్టంగా తింటారు. మాడికాయ పులిహోరనా నిమ్మకాయ పులిహోరనా
అయితే మా మమ్మీ రెండు మిక్స్ పులిహోర చేస్తదండి. అంటే ఇప్పుడు చింతపండు ఊ ఇంకా మామ్ మిడికే పులిహోర రొండు కలిపి ఎస్తది ఆ పులిహోర అంటే ఇష్టమండి
ఔనా అంటే మీరు ఎక్కువ వెజ్ తింటారండి. నాన్ వెజ్ తింటారా
చికంటే
ఉహుహ్ నాన్ వెజ్ లో ఏం దింటారండి
నాన్ వెజు లో ఎక్కు తినేదంటే చికెన్ మటనండి ఫిష్ గుడా అప్పుడప్పుడు తింటమండి
ఉమ్ అంటే మీ ఫేవ్ రెట్ చికెన్ మటన
ఔనండి
ఔనాండి అంటే ఫిష్ ఎక్కు దినరా
ఔనండి కానీ అవ్ వాట్ నీ కడియి కడగాలి అంతా ప్రాసెస్ ఉంటుందని ఎక్కు శాతం దేవరండి
ఔనా ఉమ్ కథల్ బుక్ కులు ఏమ్మాన జౌవుతారా అండి నావలలా అల జౌవుతారా
కథల బుక్కులంటే అదే అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఇంటి దగ్గర ఉంటాయండి అవి జాదువుతనండి
ఔనా అంటే మీకు ఆ ఇప్పుడు కథలు విన్నారు కదా అంటే చిన్నప్పటి కథలేవన్నా గుర్ తున్నయ చిన్న చి చిన్న చిన్నగా మాహా నాకైతే మా అమ్మ జెప్పేదండి కోతి ఉన్ను ఆ ఒక కోతి ఊన్ను ఇంకేమో కతుందండి కోతికత ఒకటి ఏడు ఏడుగుర్ర ఆ ఏడుగురు కు ఉతుర్లా కథోకటి
ఆయ్ బ్ ఇంకా ఏడుగురు రాజుల ఒక రాజ్ కి ఏడు కొరుక్ కులని ఇంకా వాళ్ళు చాపల్ బట్ నరని దానికి ఒక చాపకేమో గడ్డి పూస అ టోచ్చిందని గడ్డి పూస ఎందుకాడొచ్ ఓచ్చిందంటే అది తిన్ లేదని ఇంకా చాలా అవుకూడా ఎపిందండి మాకు
ఉహుహ్ ఇంకా ఇది కూడా అండి మంచి టమ్ ఇట్లా టమాటో దూది పచ్ మిర్ పకాయిలు ఫ్రెండ్స్ అన్ జెప్పేషి అదిదు మళ్ళా ఆహా టమాటా దూది పచ్ మిరప్ కాయ మళ్ళ ఉల్లిగడ్డ ఫ్రెండ్స్ అన్ జేప్పేషి ఆ మళ్ళీ లాస్టుకు ఉల్లిగడ్ జన్ పేయినంక ఉల్లిగడ్ ఆహా ఆ అన్ని జన్ పోతే ఉల్లిగడ్ డ ఒక్కాడ గుచ్చోని ఏడుస్తాంటది ఐడియా ఉదాండి మీకి ఇది స్టోరీ
ఏమో తెల్యదండి మాక్ జేప్పలేదు
బాఉంటాది ఆ స్టోర్ రీ ఏందంటే మనము ఉల్లిపాయను కట్ జేస్ టప్పుడు కళ్ళలో నీళ్ళెందుకు వోతయ్ అని అంటారు జూష్ నవ
ఆ
ఆ స్టోరీ అండి ఉంకొకసారి ఎప్పుడనా ఖాళీగా ఉన్నప్పుడు నేన్ జెప్ తనండి అంటే చాలా బాఉంటాది ఆ స్టోరీ ఎందుకంటే ఆ పాపం ఉల్లిగడ్డ కూడా లాస్టుక్ మనం కట్ జేస్ టప్పుడు జాచ్ పోతది కదండి అప్పుడు మనం ఏడుతమ్ కాబట్టి హి హు
ఉహ్
బాఉంటదండి ఎప్పుడనా కుదిర్ నప్పుడు ఫ్రీగా ఉంటా కదండి అప్పుడు పె కుఉ చెప్తనండి అంటే మీరు ఇంకేమి కథలు జేప్తారండి ఇంకేమి చిన్నప్పడి చిన్నప్పటి కథలు ఏం చదువుతారండి
ఇంకా అయితే మాకేమో స్కూల్లో జెప్పిందెంటిదంటె ఏమంటారు జాకెల్ అని ఉంటది కదా అండి జాకెలు మేము స్కూల్ ఏజ్లో ఉన్నప్ ఎప్ తారండి
ఉహుమ్ ఎమ్మాన ఆ కథ
ఏంటిదంటే ఒక ఆ ఇప్ డు జాకిల్ ఉంటది అదేమో ఇట్లా వెళ్తా ఉంటది అయిబ్ అయ్ ద్ దాన్ మీద బ్లూ పెంట్ పడతదండి అయితే అదేమో బ్లూ పెన్ పడడం చూసి వా అది ఉ సింహం కంటే ఏమన్నఇపుడు బలమైన జంతువు అనుకుంటరండి కానీ రాత్రి ఎమో అవన్నీ అరుస్తయ్ గదండి ఉ అని అది అది గూడ వాటి అది గూడ వాటితో పాటు ఊ అని అరిశింది అందుకెనే ఇది జూసి ఇది వాళ్ళో ఒకరే అని దాన్ని అయితె దాన్ని నీళ్ళలో నుకేస్తే దాని కలర్ అంతా పోయి కనిపిచ్చి వాళ్ళందరినీ మోసం చేశిందని ఆ అడవిలో నుంచి పంపించెసారండి దాన్ని
అవునా అండి అదీ బావుంటది గదా కథ డిఫరెంట్గా
ఇంకా ఇప్పుడు ఆ చెట్టు మీద ఎన్
ఉంటానండి ఉ అ మళ్ళి మాట్లాడతాను